హలో హాయ్ గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్
ఏంజేస్ స్తున్నారు బాగున్నారా
ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాబ్బా నా వాయిస్ తినిపిస్తుందా ఓకేనా
కొంచెం చిన్నగా వినిపిస్తుందండి వాయిసు
ఆహా ఓకే ఓకే ఇంకేంటి సంగ తులు అయిందా టిఫిన్ చేసారా
అయిందండి అయింది సమ్మర్ కదా ఎక్కడికి వెళ్ళట్లేదా పిల్లలు
ఆ పిల్లలు ఆల్రెడీ వెళ్లారండి ఏ వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు నాకేమో లీవ్ ఇవ్వలేదు వాళ్ళ ఇప్పుడు ఇయర్ ఎండింగ్ ఆడిట్లు ఉన్నాయి కదా ఆడిట్ కంప్లీట్ చేసాక వెల్లండి మేడం అని చెప్తున్నారు మా సారు ఇంకా అందుక కే ఆగాను
మేము హైదరాబాద్ వెలదామని చూస్తున్నామ అండి ట్రిప్ వేదమని
ఓ గుడ్ ఇదండి హైదరాబాద్ లో అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారా లేకపోతే ఎట్లా వొకేషనల్ అంటే మీరే అన్న ప్యాకేజీ మాట్లాడుకొని వెళ్తున్నారా